హలో
హ హలో
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఉమ్ హాయ్ అండి
హాయ్
ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఆ ఏం లేదు కాలి అండి తిన్నారా
ఆ తిన్నమండి మీరు తిన్నారా
ఆ లేదు ఇంకా తినలే కొంచెం టైం పట్టిద్ది
అవునా
ఉమ్
ఇంకా ఏం చేస్తున్నారు
ఈ రోజు ఎట్లా గడిచింది మీకు
బానే గడిచిందండి మీకు
మ్ కొంచెం బోరింగ్ బోరింగ్ లానే ఉంది
అవును
ఊ మ్
ఏం కర్రీ చేసుకున్నారు
ఈరోజు ఫిష్
అవును
సండే స్పెషల్ గద
అవునవు
మ్ మీరు
మాది ఈరోజు చికెన్ అండి
చికెను
ఉమ్
ఊ మ్ ఇంకేంటి విశేషాలు మన రీసెంట్ గా మూవీస్ కి ఇట్ల వెళ్ళారా
లేదండి మూవీస్ చూడన్ నేను
అవు లేదు ఓన్లీ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో అంతే
ఆహ
ఉ మూవీస్కి వెలె ఎళ్ళమో ఆ యూట్యూబ్ లోనే ఏదన్నా చూస్తాం
అవున
హు కాఫి
ఇంకేం చూస్తరండి
ఏం లేదండి డైలీ ఇంట్లోనే ఉంటాము ఖాళీ యె
అవున
హు
ఏమేమ్ చూస్తారండి యూట్యూబ్ లో
వెబ్ సిరీస్ే ఉంటాయి నైన్ టీస్ అండ్ అవింటాయి సిరీస్ ఉంటదండి ఒకటి బాగుంటది అది
అవును
ఆ వెబ్ సిరీస చాల బాగుంటాయి ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ ఉంటాయి మంచిగ చూడోచ్చు
అవున
మ్ అప్పు అప్పుడు ఇన్స్టాలో రీల్స్ అలా అంతే కొన్ని
వాయిస్ కొంచెం బ్రేక్ అయితుందండి మీది వినిపిచ్చట్లేదు
ఇప్పు డోక్కేన
హలో
ఇప్పుడు ఓకేనా అండి
ఇంకొంచెం స్ట్రక్ అయినట్ వస్తుంది వాయిస్ హలో
ఇప్పుడు
హలో
మీ దగ్గర ఏమన్న సిగ్నల్ ప్రాబ్లమ్ ఉందా ఏంటి
నా దగ్గర మంచిినె ఉంది మీరే ఒక్కొక్కసారి స్ట్రక్ అయితుంది వాయిస్
ఇప్పుడు ఓకేన
ఆ విన్పిస్తుంది
కొంచెం మా దగ్గర సిగ్నల్ ప్రాబ్లమ్ ఉందేమో మరి
అర్ధం కాదండి
మా దగ్గర్నే సిగ్నల్ ప్రాబ్లమ్ ఉందేమో
ఆ
ఉ ఊమ్ మీ హాబీస్ ఏంటి అంటే రీడింగ్ బుక్స్ ఆ సో సింగింగ్ డ్యాన్సింగ్ అలా ఉంటది కదా
హలో
హలో విన్పిస్తుందా
హలో
ఎప్పుడు విన్పిస్తుందా
హలో
హలో
మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అయితుంది సిగ్నల్ నా దగ్గర లేదా మీ దగ్గర లేదా.
నా దగ్గర ఫుల్ పాయింటే ఉంది మీది మీ దగ్గర లేదా.
నా దగ్గర కూడా మంచిగానే ఉంది ఒక్కోసారి స్ట్రక్ అయితుంది.
హో మీది ఇప్పుడు సక్ అవకుండా వస్తుంది వాయిసు.
అర్ధంకాలే అండి
ఇప్పుడు ఇప్పుడు మీది స్ట్రక్ అవుతుంది ఇంతకు ముందు కాలేదు.
అవునా ఇప్పుడు మంచి వినిపిస్తుందా.
ఆ ఇప్పుడు ఓకే మీకు ఇనిపిస్తుందా.
ఆ వినిపిస్తంది మాట్లాడుతుంటే మధ్యలో కటై వస్తుంది వాయిస్
అవునా
ఉ
ఒనచమేద ప్రాబ్లం ఉన్నట్టుంది మా నెట్ ప్రాబ్లమ్ నెట్ సరిగ్గా లేకపోయినా అలానే వస్తది.
అవునా నెట్ లేదు నా దాంట్లో అన్ నాదే కావచ్చు.
ఆ అందుకే స్ట్రక్ అవుతుంది వాయిస్ నెట్కులు అంటే ఏం కాదు. వాయిస్ క్లారిటీగా వచ్చి వినపడతది.
అవునా
ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాక ఫోన్ అయినట్టున్నది. హలో వినిపించిందా
అర్ధం గాట్లా అంటే అసలు వాయిసు వాయిస్ ఏమి వినిపి
అదే సండే ఉంది కావ ట్టి ఫోన్ లో నెట్ అయిపోయి ఉండదేమో అంటున్నా. హలో హలో హలో వినిపించిందా అండి హలో హలో హలో నీ వాయిస్ వినిపించట్లేదు